చెప్పు బా
ఏం చేస్తన్నావు
ఏం జెయలేదండి
పంత పంచ తిన్నావా
ఎప్పుడో
క్లైమేట్ ఇప్ కొంచెం ఏది ఎండ ఎక్కువగా ఉంది
ఎండగా ఉంది ఇప్పుడే కొంచెం ఏమో ఎండ తగ్గినట్టుంది మబ్బేసుకున్ ఊమ్ ఏం చేస్తున్నారా
దో మిద్దిపైన బట్టలు ఆరేస్తా ఉండా
ఎండంతా తగ్గిపోయినాక ఇప్పుడు ఆరేస్
మర్చిపోయినా మిషన్లీ ఏసింది ఈ వంటలు ఇద్దే సరిపోయింది సరేలే అనేసి ఇప్పుడేస్తా ఉండా ఎటో మిషన్ తక్ ఏసింది కదా డ్రై అయి ఉంటుంది
మియామ్ ఇప్పుడు ఎండ తగ్గిపోయింది
దాంట్లో తగ్గింది
కానీ ఈ సారికి ఆరిపోతాదిలేండి
ఊ మొన్ మాములుగా నువ్వు బట్టలు ఎక్కడ కొంటావు ఆన్లైన్ లోనా షాపుగునా
నేను ఎక్కువ మీ షోలో టాప్స్ ఆర్డర్ పెడతా ఉంటాను మళ్ళా శుభమస్తు లో మాకు ఈడ షాపింగ్ మాల్ ఉంది శుభమస్తు
ఆ ఆ
ఊ
మేన్ కూడా మాముూలుగా మొన్న కూడా మా బాబుకి శుభమస్తు లోనే తెచ్చింది ఊ ఊ
బావుందా అక్కడ
క్లాత్ బానే ఉంది బాబుకి అక్షరబ్యాసం చేపించడానికి ఆ శషర్వాని ఒక డ్రెస్సు మళ్ళా బడ్డేకి ఛి ఒకటి కొన్న మళ్ల నైట్ డ్రెస్సులు చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి
ఆఫర్స్లు ఉంటాయంట ఎడా
ఆ ఉన్నాయి ఆఫర్స్ కూడా శారీలు తక్కువ గాని మిగతా డ్రెస్ తలన్నీ రేట్లే
పిల్లలకి ఎక్కువ గని పెద్దోళ్ళకంటే పిల్లలకి రేట్ ఎక్కువ
రేట్ ఎక్కువ అంతకొద్దు ఉంటది
వాళ్ళే వాళ్ళకె కాస్ట్ ఎక్కువ
ఒ అవును
ఇంక ఎప్పుడు మొన్నేళ్లారా షాపింగ్ కి
అవును మొన్న ఎళ్ళాం ఎనీ అన్న కొనుక్కోవాలి ఈఎంఐలో కొనుక్కుందాం అనుకుంటాండ మా వారికి నాకు
ఊమ్ అవును ఇప్పుడు ఈఎంఐ కార్డు కూడ ఇస్తున్నారుంటనే
ఆ నే లాస్ట్టైమ్ కూడా బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొనుక్కున్న
ఆహా అది ఆ బజార్జ్దే అంటున్నార నేన ఎప్పుడు కొనలేదులే ఇయమ్ఐ లె
ఊమ్ ట్వంటీ ఫైవ్థౌసండ్ ట్వంటీ అనుకున్నాము అంటే మనం అకా ఉస్ సంవత్సరం పాటు తిరగలేము డ్రస్సుల్లేవు అవును పంటే అప్పుడు కొత్తగా మ్యారేజ్ అఇంది కదా
అవున్ లేం
ఇంకా అప్పుడు ఒక ముందు ఉన్న డ్రస్సులు అన్నీ చేంజ్ అయిపోయినాయి
ఆ
అందువల్ల సరే అనేసి మళ్ళీ మళ్ళీ కొనలేమనిసేపు నైటీలు ఇన్నారవర్స్ అన్ని ప్రతి ఒక్కటి కొనుక్కున్నా
అవునులే అట్లా కొంటే బెటరె మామూలుగ అంటనా టే ఈఎంఐ మళ్ళీ ఎంత కట్టాల్సి వస్తుంది మంత్లీ
ఆరు నెల్లుకి తీసుకున్నా
ఆ మం ఆహా
ఊమ్ ఇంకా ఇరవై ఐదు వేలు
ఉహూ
కారు ఒక నెల్లో అటు ఇటు
ఇంట్రెస్ట్ లేకన్నా ఇస్తారా ఇంట్రెస్ట్ ఏం పడదు
ఆహా ఈవిటికి మాత్ర మన ఎల్లట్ల మిగతాది సోఫాలు బీరువాలు అలాంటివి అయితే పడత తయ్యే వీటికి పడవ్
మ్
ఇంట్రెస్టు ఉండదు అంతగా ఉంటేఓ ఆ మహా అంటే ఫసెంట్ ఫీజ్ ఉంటది నోడందల న
అది పట్టుకొనిస్తారు
ఆ కట్టే ఎస్తే మేమైతే అప్పుడేం కట్లేదనుకుంటా గుర్తు లేదండి ఆ జీరో మీద ఇచ్చారు కాఫీ టీ నాలుగ ఐదుక ఆ హా హ హ ఎండకి ఆ అయ్యో అయ్యో
ఏదో ఒకటి తాగాలి ఇంట్లో ఉంటే పిచ్చొస్తది
హ సరే సర్
మాములుగా అలవాట్లేదు
ఆ
కానీ ఈ మధ్య అలవాటు అవుతా ఉంది
ఆహ ఇంకా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అట్లా చేసుకొని తినాలనిపిస్తా ఉంటుంది
ఆ
మాములుగా బయట తిరిగేటప్పుడు టీలు కాఫీలు అస్సలుగా ఉండవు
అదే మా ఫ్రెండ్ ది టీ పిచ్చిది టీ లేకపోత ఉండదు ఆ
కొంతమంది టీ అంటే ఏ టైమయినా మా చెల్ అయితే రాత్రిలో కూడా కూచోన్ తాగుతది
ఆ అలా అలాగే అమ్మాయి కూడా నైట్ ఒంటి గంట అయినా తాగేస్తుంది పెట్టుకొని
ఆ
మనకంత లేదులేండి ఎప్పుడైనా ఒక టూ డేస్ తాగినంటే ఇంక మళ్ళా తాగను అనిపించినప్పుడు తాగుతా
మ్
ఏం లేదండి సినిమాకి పోయినారా ఈ మధ్య
మా ఇంటి బంగారం ఎళ్లానండి
బావుందా
మోయివా ఆ ని
అవును నిన్న మా వారు కూడహ్ వెళ్లేసి వచ్చినాడు
ఆ
అ ఆ ఔ
సమంత క్యారెక్టర్ ఝాన్సీ
ఆ
సువర్ణ సవర్ ఆ సువర్ణ
అహా
సువర్ణ వచ్చి సైలెన్ ఓ పద్ధతిగా ఉంటది ఝాన్సీ అనే అమ్మాయి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అనాథ
ఓకే
ఆ అమ్మాయితో పాటు ఫ్రెండ్ ఉంటది వేరే వాళ్ళ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు ఈ అమ్మాయి ఒకటే అయిపోతాది
ఓహో యి ట్విన్సా
ఆహా లేదు లేదు ఫ్రెండ్స్ అనమాట అనాధాశ్రమంలో ఉంటారిద్దరు ఫ్రెండ్స్ ఒ త్తర అమ్మాయిని వేరే వాళ్ళ పేరెంట్ పిల్లలులే అంటే తీసుకెళ్ళిపోతారు ఈ అమ్మాయి ఒకటే ఉండిపోతాది సమంత
ఆహా మ్మేయ్
ఆ అమ్మాయీ అలానే ఉండి భయపడి భయపడి భయపడి చాలా మంది రౌడీలా అమ్మాయి మీద పడడము అలా అంటే అప్పుడు నక్సలైట్ వాళ్ళతో అమ్మాయి జాయిన్ అవుతది
ఆహా
ఆ జాయిన్ అయ్యి భయమ అనేది వాడు రౌడీ అనేవాడు ఆ అమ్మాయిని బాగా రడీ చేస్తారు ఆ పిల్లని భయమనేదే లేకుండా బుల్లెట్స్ తో కాల్చడము
ఆహా అదే ఇంగ నక్సలైట్ గదా ఆ అంటే ఇంక ఆ క్యారెక్టర్ అంటే
అంటే వాడు విలనొచ్చి అమ్మాయిని పైన కన్ను అది ఆ అమ్మాయి తెలుసుకుని ఆ స్వార్థానికి వాడుకుంటున్నాడని అమ్మాయి తెలుసుకునే ఆ అమ్మాయి తెలియకుండా పోలీసులకు పట్టిచ్చేశారు
ఆహా
అప్పుడు వీళ్ళని పట్టుకొని ఎళ్ళిపోతారు
ఉమ్
ఆ అమ్మాయి డాక్టర్ని పెళ్లి చేసుకునుంటారు అదంతా చూపియిరు మ్యారేజ్ అంతా
ఆ
మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఊరికి కొత్తగా వెళ్తుంది పెళ్ళయ్యి వాళ్ళేవరు మాట్లాడరు అబ్బాయి కల్లా
ఊహు
ఇష్టపడరు ఎవరు అప్పుడు శ్రీ శ్రీముఖీ ఆ ఇంటికి రెండో కోడలు ఈమె ఫస్టు కోడలు
ఉ
ఆ బాగుంటది కానీ చుకు సినిమా అయితే సూపర్ గా ఉందండి.
అయితే పోవాలి ఇహ్
ఊ ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి. పిరికిగా భయపడి ఉండగూడదు ధైర్యంగా ఎదుర్కొని ఉండాలి.
ఊ ఊ
పది
ఓకే మీరు చెప్పి అదే నేను వెళ్ళాలనుకుంటున్నా
వెళ్ళండి వెళ్ళం బాగుంది సినిమా అయితే దాంట్లో ఫ్రెండ్ అనే అమ్మాయికి అమ్మాయికి ఫుడ్ చేయడం ఏం రాదు ఉ ఆ అమ్మాయిని పిలిపిచ్చుకుని ఊరికి ఒక లార్జ్ తీస్తుంది లార్జ్ తీసి పాపం అక్కడ పెట్టి ఆ అమ్మాయి దగ్గర అంతా వంట చేపిచ్చి ఆర్డర్ పెట్టి
ఉ
ఆ అమ్మాయి తెచ్చి నైట్ అయితే తెచ్చేసింది ఈ అమ్మాయి తెల్లారెగాడికి మూడు అయ్యేటకే లేపేసానని నేనే చేసినానని పెడుతుంది సమంతా
అహ ఆహా
మై ఫ్రెండు, ఫ్రెండ్ హెల్ప్ నేచర్ ఇలా ఉంటాది, ఇలా ఉండాలి. అని ఒకటి, ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి అని
అవునా
బాగుంది మూవీ
ఉహ్
బా ఫైటింగ్ అయితే అంత అమ్మాయిదే సారీలోనే మొత్తం ఫైటు ఉమ్ బాగా బాగుందయితే సినిమా. అంటే ఆ అమ్మాయ్ క్యారెక్టర్ ఎవరికి తెలీదు, వాళ్ళ ఆయనకు కూడా తెలీదు. లాస్ట్ లో ఉమ్ లాస్ట్ లో తెలస్
ఆ కానీ సినిమా గురించి పక్కన పెడితే, ఇప్పుడు ఉన్న న్యూస్లు వింటా ఉంటే ఆడోళ్
అలానే ఉండాలి, ఆ అలానే ఉం డాలి ఆడపిల్లల్ని అలానే పెంచాలి అని.
ఆహా ఆ విషయం కాదండి.
ఉమ్
ఇప్పుడు ఈ మధ్య న్యూస్ చూసారా? ఆడో అదే అదే మ్యార్ వెడ్డింగ్, పఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేసి. ఒక అతను కేతన్ అదే చేతన్ అనే అతన్ని పూణెలో మటర్ జరిగిం తెలుసా? ఏం లేదు మరి అంత డబ్బులు ఉండే అబ్బాయి అంత అందంగా ఉండి అరేంజ్ మరేంజ్ చేస్ పోన వాళ్ళ అమ్మా నాన్న మాట విని చేూసుకుంటా అంటే, ఆ నువ్వు వద్దునేవచ్చు కదా పెళ్లి
అదే కదా
అసలు ఏందిమ్మ ఈ సమాజం ఎట్టబోతాన్న భయమేస్ తాంది ఆడోలు రాను రాను మగవాళ్ళ కంటే భయంకరంగా తయారవుతున్నారు.
సరీ సమానంగా ఉన్నారండి.
ఆట అంటే కూడా పర్వాలా, చదువుల్లో, సంపాదించే విధంలో ఇంకేమైనా ఉంటే పర్వాలే, ఇవ్ ఈ విధంగా
ఉండకూడదు
ఒక్క నిమిషం అండి ఒకేస్ ఆ అదే వేరే అంకుల్ వచ్చిన్నారు. పో రాయమని చెప్తే దానికి సరే అండి
ఉమ్ ఆ ఓకే